ఏం చేతన్నావ్
ఏం లేద్ బావ ఈ షోరూమ్ పోయోచ్చినా డైదే రూమ్ లో ఉన్నాం
ఒక్కనీవే ఉన్నావ ఏ ఇంత ముందు ఇటు పోయొచ్చిన మనకి అంతకు ముందు ఒప్పో ఫోన్ తీసుకున్న చూసిన వ అలో పోరాడు పరిచయం అయ్యిండు
ఆ ఆ ఆ
వేకెన్సీ ఉన్నాయంట తీసుకుంటా అన్నారు కాని చూతాను మూడు నాలుగు ఉన్నాయంట ల
అవునా
ఆ ఉన్నాయి అంటే ఇ ఇదేమో ఇట్ల ఏం హార్డేస్ గిల్డెస్ ఏమి ఉండయి ఇట్లా బాజజ్ల
హ
మన ఏం అంత ఏముండది బయట అప్పో దాంట్లున్నది
ఓకే
బయట ఒప్పో ఇక్కడ ఒకటి ఉందంట రేపు ఫోన్ చేయమన్నాడు అడ్లా పోమ్మన్నాడు ఒక రెండు గంటలు ఉండమన్నాడు
హు హు
హుహు అనదు వేరే ఏదనా మాట్లాడు
అవునా
ఏదోటి మాట్లాడతాం బజాజ్ ముంగట్నే ఉన్నది అయ జీతం గు ఇంట కూూసుకోవద్ది ఇగ ఎక్కువగాని కొంచట్లా కొన్నిరొలవరకి ఏ నడిపియ ఆయన అప్పో దాంట్లో ఉన్నాయని చెప్పిన అది కొంచెం ఫ్రీగా ఉంటది మధ్యలో ఏడ అటు ఇటు పోయి రావచ్చ అంట జప్పు మన హ్యాండ్ఓవర్ల ఉంటుదంట అది బట్ జీతం పన్నేండే
ఓ ఓ బా తక్కువుంది
వీటికి అంతే ఉన్నాయి మరి
అవునా
ఆ ఇటు ఏమి ఎక్కువ లేవు నువు ఏం చేసినా కూడా గంతే ఉన్నది
అవునా
ఆ అవును అదే సుత్తానియా
ఇక్కడ హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లో కూడా ఏ ఇంటర్వ్యూలు అన్నవట
ఆ
హైదరాబాద్ లో కూడా ఎదో ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్నవట
ఉన్నయి బానేే అచ్చినయ్ ఇప్పుడు నాకు కాల్స్ సొత్తనయ్ గట్టిగనే ఒక మొన్న కూడా వచ్చింది లొకేషన్ షేర్ చేసిండు మ ఎగ్జామ్ అయిపోయింది అనుకున్నా అల్ల స్టార్టింగ్ ఎయిటీ నుంచి వన్ లాక్ ట్వంటీ దాకా ఉన్నది ఎయిటీ
హహ
ఫిఫ్ థర్టీ టు ఫిఫ్టీ బేసిక్ ఇన్సెట్ ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ రమ్మన్ జెప్పిన్రు లొకేషన్ షేర్ వేసిండు గానీ అసలీ చూత్తా అది రావన్నా లేకపోతే ఇక అయితే ఇక బజాజ్ ల ఏమో ఎయిటీన్, మంత్లీ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ లేపోచ్చంట ఆ సీజన్ అప్పు అప్పుడూ డెబ్బై వేలు దాకా వస్తాయి అంట సీజన్లో
ఓకే
యాభై నుండి నుంచి యాభై యాబైవేల నుంచి డెబ్బైే వేలు దాక టండి సీజన్ అంటే ఈ పండుగల సీజన్ అప్పుడు సంక్రాంతి దసరా దివాళీ
ఇకడకడా లివింగ్ కాస్ట్ తక్కువ పడి ఏం కాదు బావ లివింగ్ కష్టం. కాబట్టి ఇంగ
ఆ లివింగ్ కాస్ గా తక్కువ కాబ
ఎంత అర్షోద్ స్కూల్ కె ఎంత అషోద్ స్కూల్ ఫీజు ఎం త
ఏమంత తక్కువనే మూడు నాలుగు వేలు
ఇక్కడయేగా ఎంతండి
అంటే ఇగ స్టార్ట్ అయితే మన ఫ్రెష్ పద్నాలుగు వేలు అంటే అక్కడ ఒక్క అశ్వథ్ గని. ఫీజులలో ఇద్దరు ఫీజులు వెళ్తాయి ముగ్గురు ఫీజులు వెళ్తాయి
అవునవును
ఆ హైదరాబాద్ నా ఫీజులన్ నా ముగ్గురు ఫీజలేమో ఇక్కడెళ్తయి చూద్దా ఏ ట్లా అనిపిత్తది ఒకవేళ మంచి ఛాన్స్ దొరుకుతేనేమో ఐ టీ లో మంచిగా దొరుకుతెనేమో ఏం కాదు
ఆ నువ్వు ఎట్లా తీసుకున్నావు బావా ఇప్పుడు ఐ టీ యే ట్రై ఎతే అయిపోత్తై ఇట్లా ఇప్పుడు ఉన్నావు
ఆ ఐ టి ట్రై చెయ్యాలంటే ఇగ చేతిలో డబ్బులు ఏ గింత్ ఆ ఏం కాదు మళ్ళా రొండు సంవత్సరాలు ఫేక్ పెట్టి మళ్ళా కొట్టొచ్చు కానీ ఇక కొంచెం ఏందంటే అస్సలు మొత్తానినికి లేకుండయినాయి కదా డబ్బులు ఆలూనన్నారు ఏ ఇత్తదన్నారు మొత్తం ఆ ఆ గోల్డ్ స్ట్రక్ అయిపోయింది, మనిషిన అక్కడ బ్యూటీ పార్లర్ పెట్టి ఆడ నగు మూడు లక్షలు నాలుగు లక్షలు స్ట్రక్ అయినాయి, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లా పెట్టినాము లోన్ ఇస్తా అన్నారు ఏది కాలేదు. వీళ్ళ అన్నిటి మటుకే ఉన్నది స్టార్ట్ చేసిరు అదన్న ఇదన్నారు బిస్కెట్ బిస్కెట్నే
చూ
అందుకని ఇప్పుడు ఏత్తే ఇప్పుడు ఐ టీ అనే ‌పోతరు ఇవన్నీ బయట పడుతాయి అని చూత్తాన్నా ఏదో తేనే ఇరవై ముప్పై వేలు నలభై వేలు ఈడ గూడ దొ తాయి కానీ మన ఐదు లక్షల చిట్ ఏత్తే మన పది లక్షల చిట్ ఏతైతే మనం ఏదైనా చేసుకోవచ్చు అదంతా ఇడిపియచ్చ్చు అని చెప్తానా
సరకారు ఎన్న మూడు నెలల్లో స్టాలు చిట్టీ స్టార్ట్ చేత్తదామె మళ్ళీ ఇత్తది
అయితే ఉన్నారు ఒక రండు రెండు నెలలు మూడు నెలలు పడుతది కానీ ఐటీలో కొట్టొచ్చు కానీ ఐ ఇ లేదంటే ఒక ఇప్పుడు కొంచం తక్కు తక్కున్నా కూడా తక్కువ వచ్చినాక ఒక రెండు సంవత్సరాలు అయినా అను కు పాత ఐదు సంవత్సరాలు కూడా పెట్టు పడేయొచ్చు ఐదు పది సంవత్సరాలు చెప్తున్నా
మ్ మ్
డబల్ డబల్ వస్తుంది శాలరీ, అంటే అక్కడ ఈవెన్ మినిమము పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెరుగతాది ఐటీలో డబల్ ప్యాకెట్ డబల్ ఉంటది జీతమలో థర్టీ పెర్సెంట్ ఫిఫ్టీ పర్సెట్ హండ్రెడ్ పెర్సెంట్ హైక్ చెప్తారు ఒక ఒకసారి పర్ఫార్మెన్స్ అవి ఇవన్నీ మంచిగా ఉంటాయి ఆ అ అదే చూస్తాను మంచిగా నేర్చుకొని జాయిన్ కావాలి అది కూతున్నా మళ్ళీ ఎట్లా అయినా ఒక ఐదు నెలలు ఆరు నెలలు పడుతది, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వాడు జాయినింగ్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ అంత ఈజీ ఇడు ఇట్లా మన ఈ సేల్స్ేపు రేపు వచ్చి జాయిన్ గా నెక్స్ట్ మంత్ వచ్చి జాయిన్ గా గిట్లుండేది ఆ జాయినింగే త్రీ మంత్స్ ఉంటది, వాడు ఫస్ట్ ఒకటి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాడు, చదవాత జాయినింగ్ లెటర్ రిలీజ్ చేస్తాడు, అ మళ్ళీ నాలుగైదు రౌండ్ ఉంటుంది మ్ కొంత కొంతమంది వన్ ఇయర్ పడుతది, కానీ ఒక్కసారి సెట్ అయిపోతే మొత్తం సెట్ అవుతుంది ఏదనా బ చూతాను ఎవరనా జల్ది వన్ మంత్లో టూ మంత్లో ఏదైనా కోర్సు, ఈ అంటే మంచిగా ఉండేని చూట్టాను కద, ఇ కొంచెం ఆలోచించి కూడా అ ఆలోచిస్తే దొరికేచ్చసి ఉంటుంది. లేదా అంటే ఇట్లానే ఉండే ఇక్కడనే బిజినెస్ అయినా సెటప్ చేసుకుంటే చే
అట్లనే బిజినెస్ బిజినెస్ పరంగా కూడా వెళ్ళిపోవచ్చు ఏమనా
ఆ అట్ట విజయపురం కూడా రావచ్చు
మరి అక్కడ ఏంటి మరి ఇట్లైనా తక్కువ ఇవైనా తక్కువ అని అట్లా గుడా ఓకే
ఇ ఈడ గుడా మంచి హైలైట్ బిజినెస్ చేసుకోవచ్చు ఈడ ఎంత అంటే ఈడ గూడ ప్రమోషన్స్ నడుతున్నాయి కానీ మనకున్నా అంమేషన్ నాలెడ్జ్ ఇంకా ఆట ఆడుకోవచ్చు ఏంది బాలు నువ్వొక టూ త్రీ లాక్స్ పెట్టుకున్నా నేను ఒక త్రీ లాక్స్ పెట్టుకు ఈ పౌచ్ ల షాప్ పెట్ అనుకో రోజు పది వేలు ఎటుపోతదో అరే నేన్ జూశ్న గదా గం నెట్ సెంటర్ లా నేను ఉన్నగానే ఒక ఐదారు మంది వచ్చి పది మంది వచ్చిరు ఇక్కడ మనా ఆ ఇది ఇది కాంప్లెక్స్ ఉంది చూసినావా మన పెట్రోల్ బంక్ లైన్లో కాంప్లెక్స్ ఉంటది మొత్తం ఫోన్ల షాపులే ఉంటాయ్ అరే నేను ఉన్నంగానే పౌచ్లతోనే ఎట్ల సం
ఇప్పుడు వెబెన్లా గిట్లా పూల చెట్ల గూడా మస్త్ డిమాండ్ ఉన్నది తెలుసా అ అట్ల గూడా పెట్టుకోవచ్చు రోడ్డు పక్క బండి
ఏంటిది
పూల చెట్లు బావా
సరసర్
నర్సరీ పూల చెట్ల టైపు మస్ మస్త్ మంచి మంచిజ ఎలో గమ్ కొనుకుంటారు మనకి మధ్యలో లేడ లేవు మళ్ళీ రేపు బి ర రోడ్ మీద పెడ ముచ్చ పోతాయి అట్లా కూడా మస్తు ప్రాఫిట్ ఉంటుంది అలా కూడా
నర్సరీస్గా నర్సరీస్ అది కూడా ఆన్లైన్ లో ఒక్కొక్కరు ఎట్టలా సేల్ ఇస్తారు ఇంస్టాగ్రామ్లా ఇంస్టాగ్రామ్ లో చెప్తే ఒక్కొక్కరు మస్తు మందస్తారు
ఆ
ఒకడు వాడేమో కొరియన్ ఆరెంజ్ తీసుకొచ్చారు ఇంతంతన్న చెట్కే రెండు వందల కాయలున్నా
అద
అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు పటుకతే మస్తు పోతాయి బట్ మనకి ఇది కొంచెం సెట్ అయిటట్టు ఈ రెండు అయితే చూసినా ఇంకొకటి ఈరోజు ఇంకొక ఫ్రాంచైజ్ చూసిన ఏది అంటే ఆ ఓన్లీ మనకి మనం ఫ్రాంచైజీ తీసుకోవాలి మన దాన్ని ఏమంటారు కాల్ సెంటర్
ఓకే
కాల్సంట మనమే పది పదిహేను వేలు జీతం ఇచ్చుకోవాలి కావి వాడు మనకి ఇచ్చేది యాభై అరవై వేలు లాకి ఇస్తాడు మిగతా ప్రాఫిట్ పది పద్దెనిమిది వేలు జీతం ఇచ్చినా కూడా మనకి ఏం కాదు కాల్ సెంటర్
అవును
అది కూడా ఫుల్ ప్రాఫిట్ ఉన్నాయి ఒక మ అది కూడా ఫైవ్ ల్యాక్స్ అంట అంటే మంచిగా అని అడితే నాలుగైదు లక్షలు ఎర్నీ చేసుకోవచ్చు అంట ఓన్లీ కాల్స్రంటర్
మంచి అయినా మరి
అది ఒకటి ఉన్నది కొరియర్ బిజినెస్ ఉంటది కానీ కొరియర్ బిజినెస్ కొంచెం అటీట్ అయ్యే ఛాన్స్ ఉంటుది ఈ మధ్యలో పూరగానే డ్రైవర్లు
బిజినెస్ ముండవ లాస్ ముండది
లాస్ ఏమి ఉండది బాగా తక్కువ ప్రాఫిట్ కదా ఇం వాటి ఇరవై రూపాయలు ఇత్తడు పద్దెనిమిది మీద పదిహేను వీనిక వెయ్యాలి ఒక దాని మీద రెండు పల్మిగుత రెండు రూపాయలు మూడు రూపాయల మిగిలితే ఇయా వాడు రోజు వంద డెలివరలీ కినగాని
వంద ఒక్కడు వంద తీసుకోపోతేరవైడైపు డెలివరీ రిటర్న్లు ఉంటాయివును ఆ అంటే కొంచెం చూడాలి అలా కూడామె ఆమె సాస్తానంట కదా ఏది
అమజన్
అవునా
ఆ అమెజాన్ ఫ్రాంచైజ్ ఇస్తాడు అవన్నీ గుర్స్తున్న ఫ్రాంచైజ్లు
నాకు రెబెన్లా రెబెన్ ఇస్త అన్నడ ఫైజ ఫజ అప్పట్లా ఆ యాభై అరవై మితాయి అట్లా కూలెస్ మ్మ్ హుం ఇంగ ఏంది హ్మ్
అమెజాన్గా ఏదో అంటే మీడియం మీడియేటర్ ఉంటుంది ఒకటి మధ్యలో ఒకటి ఎవరికో సర్వీసెస్ అని ఓన్లీ ఈ కార్ట్ సర్వీసెస్ అంటే అన్నీ కలిపస్తాయి అట్లా నాలుగైదు రకాలు కలిసి ఉంటుంది ఇప్పుడు నేను ఎవరికోసారి తీసుినలో ఫ్లిప్కార్ట్ ఉన్నది మీచ విషా ఉన్నది అమెజాన్ ఉన్నది ఈ కార్ట్ ఫ్లిప్ కాట్టు ఇంకొక ఐ ఇదే రకరకాల కొరియర్ సర్వీసెస్ ఉంది ఒకటే దాంట్ల ఫిఫ్టీన్ టీ థౌజండ్ అన్నాడు గోపాల్ అప్పట్లా మేము మాట్లాడితే యాభైే వేలన్నాడుగ ఇప్పుడు ఎంతొ తెలివదిగా నీ వాడి లక్ష యాభై వేలు ఫ్రాసైజ్ అంటే మేము యాభై వేలకు పట్టుకచ్చినాం భరత్ నేను కల్సి
అవున్ సరే మ మళ్ళీ ఎమో నువు ఆగు ఇగ మళ్ళీ ఎత్తను నేను చేత్త ఆగు